ఆ వినపడుతుందర
ఆ వినబడుతుంది అక్క అంజీతనావ్
అదే ఇప్పుడు నువవు చేతాం క రాగక్క చెప్ాను ఇప్పుడు నేనే ఎవరు చేద్దానడు అడుకునే ఉంటారు అనుకున్నా
ఆ
మన రాధిక ఖాళీగా ఉందేమో ఇప్పుడు
నేను మాట్లాడిన అప్పుడే రాధిక అక్క తోటి
అందుకే నివాళ నీది అయిపోయిందేమో కట్ చేసి నాకు చేస్తాంది ఇగ నేనెమ్ కట్ జేయాల అదే ఫోన్ బంధాయింది ఫోన్ బంధాయింది
ఫస్ట్ కాల్ మామొలగా
ఆ
కార్యాలో చేతాందా
మామొలే చేసిది వర్క్
ఆహా అదే అదే మామొలుగ చేసుకున్నాకే చేసుకోండి కాల్స్ వేస్ట్ చేసుకో చేసుకోకండి
అందుకే కాల్స్ ఇప్పడికి నాలుగు అయినాయి ఐదు అయిపోయినాయ నాలుగు ఐదో వెస్ట్ అయినాయి అందుకే అలోచించి మా ఫస్ట్ మీ కళ్యానక్క వి రొండు పోయినాయి రాద అక్క వి రొండు పోయినాయి
ఓరిని
ఆలోచించి ఇప్పుడు అడుగు వెయ్యాల ఫోన్ లో ఇయ్యాల ఒక్క రోజె బ్యాలెన్స్ ఉన్నా కదా
ఓరి మరి ఏపిచ్చుకో
ఏపిచ్చుకోకపోతే నడ నెట్ బ్యాలన్స్ ఉంటాది. కదా ఉంచితే అయిపోతది అది ఆన్ చేసి ఉంచితే సరిపోదా.
నెట్ బ్యాలెన్స్ ఉంటే వత్తదంటావా నా మామూలు బ్యాలెన్స్ అయిపోతుందా
మామల బ్యాలెన్స్ గాదు అస్సలు ఫోన్ బ్యాలెన్స్ అయిపోతాదిగానీ ఫోన్ లు వత్తే మామొలుగ మనం ఫోన్
లేదు కార్యాకు రాదు కార్యాకు బరాబర్ నెట్ బ్యాలెన్స్ ఉండాలి వా నువ్వుయడానికైన కావాల కదా అక్క నీవు ఎవరికి చేత్తావు నువ్వు
యా ఇయాల అయిపోయేజేద్దామని మనస్ రొండు కాల్ జేత్తే అయిపోతది కదరా
మనిష క అయితే నీ ఇష్టం అక్క వీలైతే చేసుకో నేను కాదంలేను గానీ ఆ మరి వాళ్ళు చేయడానికైనా ఇప్పుడు వాళ్ళు చేయడానికి అయినా నీకు సిగ్నల్స్ ఉండాలి కదా నీకు నెట్ బాలెన్స్ ఉంటనేగా
అమ్ములు వత్తాది కదా నెట్ ఆన్ చేత్తాది కదా దాంట్లో బ్యాలే ఉంటే కదా ఆమకాడ అ ఇప్పుడొత్తాండ సాయం
అయితే ఓ పని చేయ్ వైఫై అన్ చేసి పెట్టుకుంటే నీ ఫోన్ కు నువ్వు చేసుకోవచ్చు
ఆ అదే అందుకే అంటానుద మళ్ళా బ్యాలెన్స్ అంతకైతే అదే ఓపన్ ఆగపోతే సద్దామాల
అంతే లే పై పై అ
ఆమె బోయ్యేవరకేట్లాగు బ్యాస్ ఏన్ సై రాకపోతు అపుడు జూడచ్చు లే అని
వైఫై వైఫై ఆన్ జెయి బయల్ దేరిందట్నా మరి
ఆ బయలుదేరింది కరీంనగర్ దాటిందిరా హనుమకొండ బస్ ఎక్కిింది.
మరి ఇప్పుడు వస్తావుంది పండుగ అయిపోయినాక
వాళ్ళు సెలవులు ఇచ్చిరా ఆ పిల్లలు మొన్న చచ్చిపోయిందని చెప్పిళ్ల ఒక అమ్మాయి
ఆ
ఆమె కోసం ధర్నా చెస్తారట ధర్నా చెస్తే ఇయాల వాకౌట్ చేసిరట. వారం రోజులు సెలవ్ వారం
వారం రోజులు ఇచ్చిలా ఉ హ్
అందువల్ల ఎగారు పంపించిన అందరు వచ్చిరు చాలా మంది పిల్లలు బయలుదేరారు పొద్దున్నే రెమైండర్ ఒక దగ్గర ంటదియ సర స
ఎన్ని గంటలు ప్రయాణమో
మాములుగా ఎనిమిది గంటల ప్రయాణం గదా ఊ ఎనిమిది గంటలు వె ఎనిమి తొమ్మిది గంటలు అహ బస్ కైతే
బస్ అయితే ట్రైన్ అయితే
ట్రైన్ అయితే మరి ఎన్ని గంటలు పడుతదొ నాకు కూడ తెలవదు. ట్రైన్ కూడా దగ్గర దగ్గర ఎడెనిమిది అంతే పడుతాంది ఏం తక్కువ పడుతలేదు. తక్కువ అంటే ఆ కృష్ణ ఎ ఒకటే ట్రైన్ అయితాంది వేరే టైన్ పాస్ట్గ ఉంటాయి అట కాని అ ఎప్పుడు పడితే అప్పుడు అది డైరెక్ట్ బాసర అని నైట్ పూట ఎ సరే సాయంత్రం ఎక్కుత కృష్ణ ట్రైన్ ఐదు గంటలకు ఉంటది అయిదింటికి ఎక్కితే ఐదు ఆరు ఆరు లో పోతుంది ఒకసారి ఆ రెండు పూ గట్లు ఎక్కిన ఒంటి గంట వరకు అయిపోతది బాసర్లో నైట్ వొంటి గంట వొంటి గంటకు పోయి అటునుంచి ఇ యకి ఆసకు పోేరుండ
హ
రొండింటికి పోయి ఇగ మల్ల కాసేపు పడుకుంటే పోద్దు న మనకి కాళ స కుంటారు బ త ఎననా కలిస ఐదు గంటలు పా ఆరు గంటలు జర్నీ పడతాంది అది కూడా
ఇప్పుడు బస్కే వత్తంద
ఆ ఇప్పుడు పో ఆ ఇప్పుడు బస్కే వత్తంది బస్సులు ట్రైన్ మళ్ళా సాయంత్రం ఎప్పుడో ట్రైన్ వచ్చేతలికే సిగ్నల్ పడ్తది
హు అదే
రూంబాయే సెగండయే ఇబంది కదా అది అయితే
అదే అదే
ఆ అందరు బస్కే వచ్చారు
హుహు అదే ఏది మరి రాబ్ అబ్బాయి కూడా వాతండా అడు
ఆయన రాట్లేడు వాడు నాని రాట్లే ఏమో ఆ ఇగ అంత వరకు సెలవులు ఇటువ్ ఇచ్చిరా నా కోడిచిరే రేపు కాలేజ్ కాలేజ్ జండూబామ్
మరి రాకపోయిండ నాలుగు రోజుల్ హాలిడేస్ ఇస్తే
నేను ఆ ఫోన్ రొండు రాను రొండు టైమే పడ్తది కదా ఇంగో రెండు రోజులు నడవల మధ్యప్రదేశ మధ్యప్రదేశు అదే హైద్రాబాద్ య వైల్గొండో
హు
విజయవాడ అట్లాంటైతే వచ్చేటోడు
బిటెక్ ఆ
ఆహ్
బీటెక్ ఎనో ఇయర్ అక్క
ఫస్ట్ ఇయర్ రే రా.
ఫస్ ఇయర్ రే అంటే ఇప్పుడు సీటు కొనుకున్నారా. మమ్మలుగ్ గా ఇట్లోచ్చింది ర్యాంక్ తోటేనా
ర్యాంకే గాని కొనుకోడానికి డబుల్ కట్టాల్సిందే. గవర్నమెంట్ కాలేజీ టైపే కానీ ఫీజు కట్టాల్సిిన
అయితే కొనుకున్నారు మీరు కొనుకున్నారు ఉహ్ హు అవునా సంవత్సరానికి
సంవత్సరానికి నలుగువందలనారా
అమ్మ మా అన్నం మోతానము మంచిగానే గట్టింరు పితాండులే పిల్లల్ హుహుహు సరే సరే ఇవాళ చికెన్ వండినా అక్క
చికనాదఓహ మటన్ రా
మటన్ తెచ్చిండ్ వచ్చిలా మేరాపకాలాకియాల వచ్చిర్
ఓ మత్త తీ
అదే ఎంత మంది వత్తాలో
రోజు పదిహేడు మంది అట్లు వతారు.
ఏవురోలు
బధగని పెల్లోళ్ళు
మరిగణపల్లా అంతేగా మూడు వందలే క ఛార్జీ తోటి
ఆహ్ ఆ మూడు వందలే
రెండు వందల యాభై వాళ్ళకు యాభై చార్జి.
ఉహ్
అదే
చాలా మంది వత్త అంటారు. మీ అన్నే వద్ద అని చాలు లే ఓక్ కుంట పోపితాను మరి అనం తపుకో మబ్బుల వాడాతంది.
అవును మరి కోపచ్చుకో పోయిండు. అన్నయ్య ఎక్కువ తక్కువ అంతేలే ఇవాళ తెలిసిన మనష్ సైలెంట్ గానే ఉంటారు.
ఓ అయ్యప్ప స్వామి
ఉమ్ మరి మ మంచించి నీళ్ళగులవరి వ రక అందులోనే ఒక మనిషి విలిచిపోతుంద
ఆలే మనుషులు పెట్టినను వేరే అతని మ అలాస అన్నా
ఆహా మంచినీళ్ళు కాయ కాయలు జోడించుకున్నాడు అంతేలే మోసుడు కాయలు మోసడు అంతేలే అదే పక్క అదే మంచి పని మొత్తం తేజనే నాక్క త్రీ ఫోర్ వన్ గిట్లా ఏమన్నా ఏసిల్లా
మొత్తం తేజ నేరా
ఆ మీ ఇంట్లో మంది ఏమన్నా త్రీ ఫోర్ వన్ ఏమైనా వేసుకున్నారేమో
ఆ
అదే
ఓ
తేజాకీ సర తక్కువే ఉందట అన్నిటి మీద తక్కువ రేటు తక్కువ కాదు కానీ అన్నిటి మీద తక్కువ పద్దెనిమిది పంతొమ్మిది నడుతాంది
ఆ ఈ గావి ఒక్కొక్కటి కాయను బట్టి పడతాయి
అదే అదే
కాయలు పెడితే ఎక్కువ శాతం
అదే
చూసినావా
లేదక్క ఇయాల్టి వరకు హల్డేస్ రేపు ఉంది స్కూల్ రే బం అబ్బాయిలు గా మరి పోతానంటదా బుధవారం పోద్ద్దో తెలియదు.
బుధవారంట మల ఎళతే ఎల సింగ్ ఉంటర. ఉమ్ తెల్లార్ శ్ర మన బయస్త శుక్్రారం మళ్ళీ ఇబ్బందిగా ఓ అప్పుడు దాకా ఉండాలనిపిస్తదిగా రెండు రోజులే కదా మల్ల సెలవలు ఏముండై
ఆ శ్రీరామనవమికి
మళ్ళ పంపిస్తారా రేపు పంపిస్తే పొద్దున్నే
మా పంపితే పంపారు అక్క ఇప్పుడు పంపితే పంపారు ఇక లాస్ట్ కి శ్రీరామనావమికి ఏమ్ హాలిడేస్ ఉండవు అఔటింగ్ ఏమి ఇవ్వరు. యూ ఆ ఔటిింగ్ ఏమి ఇవ్వరు అక్క
ఔటింగ్ ఇయర్ అక్క
ఇయ్యరు ఇయ్యారు ఇప్పుడు ఇక ఈ రాంజాన్ ఉగాది కలిసి వచ్చింది కాబట్టి ఉగాదికి ఎప్పుడైనా ఇవ్వరు అవుటింగ్ ఇచ్చేది ఒక రోజే అంతే. సెలవులు ఇయ్యకపోయేది అది మైనారిటీ స్కూల్ కాబట్టి ముస్లింలది వాళ్ళది మాన ది పండుగ వచ్చింది కాబట్టి ఇచ్చిర్రు ఉ లేకపోతే ఈయకపోదురు
తర ఎల్లుండి ఆట మళ్ళ దియాతారా అయితే కొంతకు
ఏమో పోతానే ఎగురుతాంది ఈమె టీచర్ తోటి ఒక్క మాట పడదు టీచర్ మాట పడే క రకం కాదు
ఉ మరి ఇంకా పంపియరాదా మరి స్కూల్ డాయి ఇంక నెల్లే కరెక్ట్ గా ఉందా స్కూల్
ఆ పిల్లలు మనతోటే ఉంటారు కొంచె అటో ఇటో ఒక రోజు అటో ఇటో ఉంటాది ఉ ఇప్పుడు మరి అమ్ములు మళ్ళీ ఎప్పుడట హాలిడేస్ ఇప్పుడు ఇస్తారా అసలు వాళ్ళకి హాలిడేస్
ఉ మళ్ళా ఆదివారం వరక రా
ఆహా మళ్ళా ఎండాకాలం సెలవులు ఇత్తర ఆ మామూలుగా
నా ఎడాకాలం మీ ఆరు ఏడు అట్లా ఎనిమిదో తారకి నుంచి ఇస్తారు మరి ఇప్పుడు ఈ వారం ఇచ్చినం ఈ వారాన్ని ఎగ్జామ్స్ మరీ యాష్ట పెడతారో మరి తెలవదు ఎగ్జామ్స్ పెట్టి పంపిస్తా అంటారట ఎగ్జామ్ పంపే తప్పుడు ఉన్నారట తెలవదు ఇక పోతే గాని తెలుస్తాయి
అంటే హాస్టల్ దేనా అక్క బయట దా
అంత కాలేజ్ దేనే లాస్ట్
ఏం గట్టు లేదు
మనం కట్టాల రా డబ్బులు
దేనికి హాస్టల్ కా
ఆ హాస్టల్ ఫీస్ కట్టాలి ఫుడ్ పో ఫుడ్ కట్టాల్సి
ఫుడ్డు కట్టాలి చదువుకు అవసరం లేదు
పోడుకుని ఫీజు లు ఫీజు సరాన్ ఎక్స్మ్ ఫ్రిజ్ కట్టలి
ఎంత ఫుడ్ ఫీజు తినేదంతకు ఎంత
ఇరవై ఐదు నెలకిలేదుఅదు సంవత్సరానికి ఒకసారి కట్టలి
సంవత్సరానికి ఇరవై వేలు సరే అక్క మరి టైము అయ్యింది మ నువ్వు నాకు చేస్తావా రాజికక్కతో మా లాడుతవాని ఇష్టం
నేను రాగక్కని అడిగీ
ఆ సార్ రాధికాక్కకు సిగ్నల్స్ ఉండవు కదా రాధికాకు సిగ్నల్స్ ఉండవు ఒకసారి చేసి జై నా క్ మళ్ళీ మామూలు నార్మల్ కాల్ చేయి ఫస్ట్ సరేనా డైరెక్ట్ కార్యచేయ నార్మల్ చేసి చేయి ఒకసారి
ఆ సరే